హలో ఆ విన్పింశాలా
ఆ వినిపిస్
ఆ బాగున్నామండి మీరు
ఉహ్మ్ బాగున్డాము ఏం చేస్తున్నారు.
ఏం లేదండి ఖాళీ మీరు
ఏం లేదండి ఖాళీనే ఉన్నాను. తిన్నారా మధ్యాహ్నం
ఉహ్మ్ తిన్నామండి మీరు
ఆ తిన్నామండి ఏం కర్రీ చేసుకున్నారు. ఈరోజు
ఈ రోజు హాస్టల్లో చేశారు. పప్పు చేశారు, బెండకాయ చేశారు, బెండకాయ చాలా వరస్ట్గా ఉందండి.
అయ్యో హావునా
ఉహ్మ్ నాకు వంటలు సరిగ్ గ్గరావు మీరు కొంచెం చెప్తా అంటే. నేను ప్ర ప్రాక్టీస్ చేస్తా. మీరు చెప్ టేవి
ప్పకుండా అండి చే చెప్తాను. మీకే కర్రీ అంటే
నాకు బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఎలా చెప్ ఎలా చేయాలో చెప్తారా.
ఆ చెప్తానండి. మనం ఫస్ట్ అంటే మంచి బెండకాయలు తీసుకోవాలి. ఉహ్ కొన్ని ముదిరిపోయినాయ్. ఉన్ టే అవి గాక్ మంచి లేత బెండకాయలు తీసుక్ కోవాలి అవాయితే ఇది ఫ్రై ఈ చాలా బాగుంటయ్ లేత బెండకాయలు. ఆ మన్ లేత బెండ్ కాయలు తీసుకొని, మంచిగా కడుక్కొని, చిన్న చిన్నగా, చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం రౌండ్ గా.
ఉమ్
ఏంటంటే మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తది.
ఓకే
ఆ అట్లా కట్ చేస్ కున్నాక. మనము ఒక ఇష్టమయితే. జీలకర్ర అవి పోపు గింజలు ఉంటాయి కదా. అవి వేస్ కొన్నీ పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్ల్లో ఫ్రై జెయాలిది. బెండకాయల్ని. మంచిగ ఆయిల్ ఏసి, మూతబెట్టి మంచిగ కలుపుతూ, ఒక ట్వన్ ట్వంటీ మినిట్స్ వరకు సిమ్ లోనే ఉంచి, మంచిగా ఫ్రై చేయాలండి.
ఉమ్
ఇష్టం అయితే ఇంకొ కడాయి పెట్టుకొని, అందులో కొంచం ఆయిల్ పోసుకొని, పల్లీలు వేయించు కొను కూడా అందులో ఏసుకోవచ్చు. ఇంకా పల్లీలు వేసుకుంటే, చాలా బాగుంటది బెండకాయ ఫ్రై.
అవును, నాకు ఇష్టం అలా. మా అమ్మ చేస్తది. ఆ, హాస్టల్కి వచ్చాక అదే, ఉమ్
ఫ్రై చేసుకున్నాక, అందులో మనకు సరిపడ క్ కారం, ఉప్పు, పసుప్ పు ఇంకా, మసాలాస్ ఉంటె మా సాలా, మసాలాస్ ఏసుకోవచ్చు. ఏసుకొని మంచిగ కలుపుకొని ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అట్ ఆ అట్లా సిమ్ లోనే ఉంచుకుంటే, మంచిగుంటది ఇంకా. మీకు ఇష్టమైతే ఒకవేళ లేమన్ కోడము ఆ కోత్ మీర ఏసుకోవడము. ఆ ఎండింగ్ లో దింపుకునే ముందు, ఒక లెమన్ బిండుకుంటే చాలా బాగుంటది.
ఆ నాకింకా చికెన్ ఫ్రై అయినా, మటన్ కర్రీ అయినా కూడ చాలా ఇష్టం.
అవునా? మీకు వంటలు రావాన్ అండి?
రావండి, కొన్ని కొన్ని ఒచ్చు అంటే, ఎగ్గామ్లెట్ చేయడం అయినా. టింగ్లు ఎగ్ తో అయి చేయడం అయితే, వస్తు టది వేరే ఏం రావు. హ్మ్
ఉమ్ నా డ్రెస్సెస్ ఎక్కడ తీసుకుంటారండి మీరు?
నేను, ఇక్కడ హైదరాబాద్ లో తీసుకుంటా.
అవునా?
మీకు మదినా తెల్సా? ఉమ్ బాగుంటయండి, పెళ్లి షాపింగ్ కయితే లంగా వోణీలు ఉంటయి కదా? అవి ఇక్కడ మదీనాలో తీసుకుం మంచిగ్ తర్వాతికి స్టిజ్ చేయించుకోవచ్చు కుట్టించుకుంటే సూప రుండే ఇక్కడ తీసుకో
చాలా బాగుంటాయి మ
హమ్
ఆ నండి మీరు ఎలాంటివి ఎక్కువేస్తారు డ్రెసిస్
మేము షార్ట్ టాప్స్ కుర్తీస్ జీన్స్ వేస్తాం
అవునా
టీషర్ట్స్ ఆ మీరు శారీసా
ఆ శారీస్ కట్టుకుంటాను డ్రస్ అక్కడ వాతావరణం ఎ
చాలా ఎండగా ఉందండి బయట్‌కి ఎళ్లాలంటే భయం అయితుంది వాటిర్ బాటిల్ పక్కన పెట్టట్లేమ్ అసలు మేము
అవునా ఈ ఎండకి వా టర్ కూడా హీట్ అయిపోతున్నాయ్
అవును ఎగ్జామ్స్ దీంట్లో మళ్ళీ ఎగ్జామ్స్ మాకు
అవునా హాస్టల్ ద అంటే హా లోనే ఉంటుంది ఆ కాలేజ్ మీకు వెల్లాల
హాస్టల్లోనే ఉంటుంది హాస్టల్లోనే ఉంటుందని చాలా లాంగ్ ఉంటది ఆ టూ కిలోమీటర్స్ అలా నడ్కుంటూ వెల్లాల అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాలి
అయ్యో అవునా ఈ ఎండకి చాల్‌ ఇబ్బంది అయితు తుండచ్చు మీకు
అవునండి చాల అండి చాల కష్టం అయితుంది టమటా
అవున
ఉ హు మీరి ఇంక ఏ మూవీస్ చూస్తారు
అంటే నేను ఆల్మోస్ట్ అన్ని జూస్తానండి మీరు చూస్తారమ్ మీక్కాక్ ఆ ఎగ్జామ్స్ ఇంక ఎన్ని ఉ
మా ఇంకా త్రీ ఉన్నయ్ ఇక త్రీ అయితే కంప్లీట్ అయిపోతాది ఇక సమ్మర్ హాలిడేస్ మాకు మ్
అవున ఎలా రాస్తున్నారు అవున మీ ఫ్రెండ్స్ వాళ్ళందరం బా బారాస్తున్నారు
ఆ అందరు బారాస్తున్నారు కానీ సమ్మర్కే త ఎండకే తట్టుకోలేకపోతున్నారు
అవునా ఎండలు బాగా గొడుతున్నాయిండి ఇప్పుడే ఇంట్లో కొడుతున్నాయి ఇంక తర్వాత మేలో ఎలా కొడతాయో ఏమో మీ వాయిస్ కొంచెం స్ట్రక్ అయితుందండి హలో స్ట్రక్ అయితుందండి వాయిస్ మీ ది హలో
టు వచ్చింటప్పుడు
ఆ కొంచెం స్ట్రక్ అయితె వినిపిస్తుంది
మీ మీ దగ్గర హాఫ్ డే స్కూల్స్ ఇస్తున్నారా
ఆ ఇంక ఇవ్వలేదండి స్టార్ట్ చేస్తారనుకుంటా ఇప్పుడు ఇస్తారు
ఓకే పిల్లలందరూ హ్యాపీ ప్పిగా
అవునండి హ్యాపీగానే ఉంటారు ఆ ట్యూషన్ కూడ చెప్తాను నేను నైట్ ఇక్కడి ఇక్కడికె వస్తారు ఈవినింగ్
ఊహు
ఆ ఇంక చాలా అంటే ఆ పిల్లల అల్లరికి వ ఇంక చాలా మంచి
మీ వాయిస్ బ్రేక్
ఆ వినిపిస్తుందండి
ఆ వినిపిిస్తుంది.
ఉమ్ ట్యూషన్ కోసారమా దగ్గరికిే అ ఈవినింగ్ అయితే చాలు అందరు అందరు ఇక్కడికే వస్తారు
హు
ఉ చాలా బాగుంటది పిల్లలతో
కొ కొద్దిసేపు హ్యాపీగా గడుపొచ్చు వాళ్ళతో
అ అవును హ్యాపీగా ఉంటది అంటే మార్నింగ్ నుంచి ఎన్ని టెన్షన్స్ ఉన్నా వాళ్ళ అల్లరికి వాళ్ళు చేసి చిన్న చిన్న పనులకి అవన్నీ మర్చిపోవచ్చు
ఇంతకి మీర్ ఏ సబ్జెక్ట్ చెప్తారండి
అన్ని సబ్జెక్ట్ చెప్తానండి నేను
మ్ హు
అ హు మ్ నిన్ గా వాళ్ళకి హోం వర్క్ క్షిస్తారు కదా అవన్నీ రాపియడము అవన్నీ ఎలా రాశారంటే ఎలా రాశారని చూడడము
హు
న్నిీ టెస్ట్ అన్నిీ కూడా మంచిగా టే చూసి వాళ్ళ నడగడము
హు
హు అలా జేస్ స్తానండి మీరు వెళ్తార అండి ట్యూషన్ క క్కడ
ఆ మేము చిన్నప్పుడు వెళ్తుండే ఇప్పుడు వెళ్ళట్లే చిన్నప్పుడు మంచి గేమ్స్ ఆడిపిచ్చుండే మా సార్ వాళ్ళందరూ
హు అవునవును చిన్న పిల్లలకి ఇంకా కీ ఆ వర్క్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ గేమ్ మీ అది గేమ్స్ మీద అయితే చాల ఇన్ ట్రేస్ట్ ఉంటది
అవునవును చాలా
టం ఇష్టము
కీతే
అవునా చ్చేస్ బాగాడతారా మీరు ఎలా ఆడాలి చెస్సు
చెస్ లో ఆ బ్లాక్ అండ్ వైట్ కాయిన్స్ ఉంటా అం బ్లాక్ తెలుపు నలుగు కాయిన్స్ ఉంటాయన్నమాట్ ట అందులో మంత్రి రాజ్ జు గుర్రం ఏనుగు ఇలా కాయిన్స్ ఉంటాయి
అవును అందులో మంత్రి అనే మీ అయిన పెద్దనా
త్రి ఆ మంత్రి రాజు పెద్ద
ఆ రాజు పెద్దనా
ఆ రాజుని చనిపోకుండా ఆ సోల్జర్స్ అయినా మంత్రి ఏనుగు హార్స్ అయినా చూసుకోవాలి
అవునా
హు
అంటే ఆట మంచిగ ఇంట్రెస్టింగా ఉంటదా
ఆ ఇంట్రెస్టింగ్ ఉంటది ఆడుతుంటే ఆడుతుంటే మళ్ళీ మళ్ళీ ఆడాలి అనిపిస్తది చేస్స్ అయితే అవును క్రికెట్ కూడా బాగుంటది కాకపోతే ఎండకి బయటికి పోయి ఆడలేం మనం ఇప్పుడు
అవునండి చెస్ అయితే మంచిగా ఇంట్లోనే ఆడుకోవచ్చు
మ్ ఇండోర్ గేమ్స్
అవునవును
మ్
మ్
మన వరల్డ్ కప్ వచ్చింది కదా ఇండియాకి
ఆ అవునం వరల్డ్ కప్ వచ్చింది
మ్ చాలా హ్యాపీ ఉందండి
అవునండి ఇండియాలో మంచిగా ఇండియా గెలవడము చాలా సంతో ఇంకా వాళ్లేంతో కష్ ష్టపడి గెలిపించారు మన ఇండియాని
అవును మీరు చూస్తారండి క్రిక్ కేట్
ఆ చూస్తానండి మీరు చూస్తారా
లేదు లేదు కాకపోతే జస్ట్ అందరు చెప్తుంటే విన్నాను, నాకు అంత అర్థం కాదు క్రికెట్
అవునా
అ
చాలా బాగుంటదండి క్రికెట్
ఉ అవునా చూస్తా నేను అం ఇద్దరు అల్వాట్ చేసుకో చూడు అని అం
అవునా చూడండి అంటే మనం కూడా అ ఫస్ట్ టైం చూస్తున్నాప్ అప్పుడైతే అర్థం కాదు ఇంకా రెండోసారి కి ఆ ఇంకొక ఇంకొక సరి చూస్తా ఉంటే చూస్తా ఉంటే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది మంచిగా చూడాల అనిపిస్తుంది ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది దాని మీద
ఇప్పుడు మార్చ్ ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ ఫోర్త్ కి ఐపీఎల్ ఉంది కదా అప్పటి నుంచి చూడడం నేను కూడా ప్ర అచూ ప్రాక్టీస్ జేస్తా
చాలా బాగుంటది
అ
ఓకే అండి మరి
ఆ లేదు ఇంకా ఇంకొక క్వశ్చన్ ఉంది నాకు
ఆ చెప్పండిండి
ఎగ్ ఎగ్ ఆమ్లెట్ చేసేటప్పుడు మిల్క్ పోస్తారంటారు అది కరెక్టేనా పాలు పోస్తా అంటారు ఆమ్లెట్ లో
అంటే ఆమ్లెట్ లో పాలు అనేది పోస్తే బాగోదు అనిపిస్తుంది నాకు నేను ఎప్పుడైతే
అవునా అంటే యూట్యూబ్ లో యూ నేను
అవునా నీ యూట్యూబ్ లో చాలా వరకు కొన్ని మంచిగా వస్తాయి కొన్ని ఎట్లెట్లనో వస్తాయి
ఓకే
ఆమ్లెట్ లో పాలు అనేది ఎవరు కూడా పొయ్యరు అను పొయ్యరు
ఓకే థ్యాంక్స్ అ ధన్యవాద దాలండి
ఓకే అండి
ఉమ్ సరే